ఆ ఏం చేస్తున్నరండి
ఏం లేదు మీరు
ఎం మో చలిగండి
ఎ ఎక్కడికి అ తిన్నామ్ తిన్నాం మరు తిన్నారా
ఉ తినవా నువు
అయితే నేను మొన్న ఒక ఫంక్షన్ కి పోయిన
ఆ
ఫంక్షన్కి పోతే అక్కడ మన కుటుంబం గురించి అంత ఘోరంగా మాట్లాడు
ఎందుకు
మనకు కొన్ని ఇట్లా అంటే మనకి కొన్ని మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి గదా
ఊ ఊ ఊ
ప్రాబ్లమ్స్ అయినాయ్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు వాళ్ళు సాల్వ్ చేయాలె కదా
అవునవును చెయాలె
ఆ అట్లా సాల్వ్ ఏయకుండా ఆ వాళ్ళు ఇట్లన్నట ఇట్లా లొల్లి పెట్టుకున్నారట అట్లా లొల్లి పెట్టుకున్నారట అని మన కుటుంబం గురించి ఇంగ కొంచెం తప్పుగా మాట్లాడిరు
ఎవరు ఎటు సైడ్ తరపునోళ్ళు మా మా సైడ్ తరపునోళ్ళ మీ సైడ్ తరపునోళ్ళ
మీస మీసైడ్ తరపునోల్లే
ఆహా మరి ఏమన్నారు మరి ఏమన్నారు మరి
ఇగ వాళ్ళు అట్లా మాట్లాడేసరికి నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు ఎందుకంటే ఇట్లా ల్లులు అట్లా జరుగుతున్నాయి కదా ఒకరికొకరు కాంప్రమైజ్ కాకుండా ఆ లొల్లులు పెట్టుకుంటాళ్లు గదా వాళ్ళని ఎంతక్రామ్ కంప్రమైజ్ చేద్దాము అనుకున్నా కాని అసలు వాళ్ళు వినట్లేదు కదా ఒకళ్ళంటే ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎక్కువ లొల్లులు పెట్టుకుంటాళ్ళు వాళ్ళు మాతో మాట్లాడతలేరు అంటే వాళ్ళు మాతో మాట్లాడతలేరు. మేమే ఎందుకు ముందు మాట్లా ట్లాడాలి వాళ్ళు మాట్లాడొచ్చు గదా అని వాళ్ళు మేము ఎందుకు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడొచ్చు గదా అని వీళ్ళు అట్లా
ఒకటి ఈ లెవర్ ఏమన్నా ఏదన్నా ఇయన్నేం పట్టించు కోకురి పటించుకోకుంటా మనది ఏందంటే ఇప్పుడు మన పొజిషను ఇప్పుడు నేను మంచిగున్న గాబట్టికే మనం మీరందరు రువ్ కూడా అది ఆలోచించుకొని వాళ్ళు ఎన్నన్నా గూడా ఆయన మట్టిచుకోకండి అట్లానే వాళ్ళు ప్రతి ఒక్కటి ఇంత హేళనగా అన్నప్పుడు చూడు చూ అప్పుడు అనేటివి ఉంటే అప్పుడు అనండి కాకపోతే ఏదైనా ఎక్కువ మన్ లోపటికి తీసుకొని బాధ పడుడు ఇట్లాంటివి అట్లాంటివి జేయకండి ఏ ఉన్నా బయట బయట మాటలు వాళ్ళంటే మాటకు మాట అనేసి అనేయండి మీ గౌరవాన్ని గూడా మీరు పోగొట్టుకోకుంటా మీరు అనేసేయండి అంతేగాని
పోతాంటే పోతాంటే పెరుగుతాన్నాయి గదా పెరిగి పుల్లోల్లు పెరిగి కుటుంబాలు దూరం అయి తాన్నాయ్ గదా
మరి బందారం పోగొట్టుకోలేం కదా మరి బందారం బంధుత్వాలు ఆ ఎట్లా పోగొట్టుకుంటాం హలో హలో హలో హలో హలో
ఆ పోతాంటే పోతాంటే లొల్లులు ఎక్కువైతన్నాయ్ గదా చిన్నగా ఉన్నప్పుడే తగ్గించు కుంటే మంచిది కదా
అదే బందారం బందుత్వాలని పోగొట్టుకోకుండా వాళ్ళు సరే ఎన్నన్నా ఎవరికి అర్థమయ్యే రోజు వాళ్ళకి అర్థమయితది అర్థమయినప్పుడు వాళ్ళది వాళ్ళకి తెలిసొత్తది అరే నేను అయ్యాల ఈ మాట ఎందుకన్నా ఇది ఎందుకన్నా నేనీ మాట వల్ల ఎంతగనం గాను సఫర్ అయిరా ఇదైరా అని వాళ్ళ గూడా అర్థ అయితది.
అవును ఇంకోగల్ మాటలు అనుకోవడం వల్ల పెద్దరి ఇంకా కుటుంబాలు హలో హలో హలో